హలో బాగున్నావారా
ఆ బావనక్క ఏలాకే బయట కాలకుస్తుున్నా దేవని ఎత్తన
ఏం లేదురా బయట వాకింగ్ చేస్తున్న ఈవినింగ్ టైం అయింది కదా అట్లా వాకింగ్ చేస్తున్నా
మంచి రిలీఫ్గ ఉంటదనా
ఆ అవున్రా ఏం చేస్తున్నావు మరి తిన్నావా
తిన్నా అక్కా నువ్వు తిన్నావా
తిన్నారా ఏం కూర వండుకున్నారు
ఇయాలా అక్క చికెన్ వండాను రాసినా అక్క
క్వశ్చన్స్ వచ్చినాయా అన్నీ
ఆ కొనే సెట్ బి సెట్ ఎల్ దిగినాయి కొన్ని సి మెతడు వచ్చినా ఇక
ఆహా మొత్తానిక అైతే మంచిషగా రాసినగా ఎగ్జామ్స్ అయితే
ఆ రాస్తా
ఈ సారి ఈజీ మెథెడ్ వచ్చిందా లేకపోతే కొంచెం హార్డ్ గానే ఉంది
అంటే పేపర్ ఎక్స్పెక్టేషన్ మొత్తం మత్తం చేంజ్ అయిది
ఆవున మిరూహించుకున్నట్ రాలేదా
మీము ఊహించుకో కదా మొత్తం ఇంటర్మీడియట్ ఊహించ చసుుకు రొట్టే రాల
అయ్యయ్యో మరి ఇప్పుడు పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా మరి
ఆ ఉన్నాయి్ పాస్ అయ్యే ఛాన్సెస్
అంటే అంటే స్కోరు ను అనుకున్నంతే రీచ్ అయితావు అనిపిస్తుందా
స్కోర్ అన్కుతా రాదు ఇగా ఈ సారి చాలా మంది ఇది దెబ్బపడది టాపర్లాగ్ కూడా
అయ్యయ్యో కాపర్స్ కూడా ప్రాబ్లం అయితాంది
ఆ
అవునా
ఎప్పుడైనా మెయిన్ క్వశ్చన్స్ అన్ని సెట్ ఏ సెట్ సెట్ బీల్ ఉంటాయి అయ్యే ప్రిపేర్ చేసిరేక్కువ
అవునా మరెందుకు అంటే సిలబస్ అంతా కంప్లీట్ కాలేదా మీకు
కంప్లీట్ అయిందక్క
ఆ మరి
ఆ సిలబస్ ఉన్న మెయిన్ క్వశ్చన్ అన్ని సెట్య సెట్ సెట్ బీల్ వస్తాయి సెట్ సీలా వాడు ఓన్ గా క్రియేట్ చేసి ఇతాడు.
అ మంచిన అయితే మంచిన రాస్నావ్ అన్నట్టు మొత్తానికియితే
ఇకనోమిక్స్ సివిక్స్ సెట్ సి వచ్చినాయి అలా ఎవాడోని ఇచ్చిన దానికి కూడా మాకు ఎక్స్ ప్రదేశ అర్థంమయింది రాష్ట్రం
మంచి పని చేసిర్లే అయినా క్లాసెస్ దే కాకుండా కొంచెం ఓన్ క్రియేటివిటీ కూడా ఉండాల్సిందే లేరా ఇప్పుడున్న జనరేషన్ కి
తడు
ఆహా అంటే ఇప్పుడు
లెసన్లు ఉన్నాయి మెయిన్ క్వశ్చన్స్ ఉంటాయి.
ఆహా అంటే ఇప్పుడు ప్చ్ అంటే సెట్ సి అ మనకు మనం క్రియేట్ చేసి రాయాలంటావా.
ఆ మనకు ఎక్స్ప్లెనేషన్ సార్ ఏం చేసినా అర్థమైనావి రాయాలి.
ఆహా అంటే ఇప్పుడు ఓన్ క్రియేటివిటీగా అది
ఆ మొత్తం ఉండయ్ మళ్ళ క్రియేటివిటీ అలా ఫిఫ్ పర్సెట్ ఉంటది మళ్ళ కొన్ని ఉంటాయి క్వశ్చన్లు మనకొచ్చిన సిలబస్ కై
ఓకే ఓకే మొత్తానికి అయితే ఫైనల్ గా బందోబస్తు రాస్నావ్ కానీ ఎ సం ఏమో వస్తా అం మా అంటే నార్మల్ గా నువ్ ఊహించినట్ పాస్ అయిదే తవు కదా హండ్రెడ్ పర్సెంట్ మ్ ఏం చేస్తున్నారా మరి మీ మమ్మీ మీ డాడీ వాళ్ళు
అమ్మాయి పనికి పోయిరి వాళ్ళు బయటికి పోయిరి నేనొక్కనే ఈడున్నా ఈ అక్క దొరి
ఆహా మి అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నవా
ఆ
ఎన్ని రోజులు అయితుంది పోయి మరి మీ అక్కవాళ్ళ ఇంటికి
మూ రోలు అయితాంది
తిన్నావారా మరి ఏం కురొండింది మీ అక్క
చికెన్ నాట్కోడి
ఆహా ఎంజాయ్ అరే ఈ సమ్మర్ లో అంతగానం తినొద్దు రా చికెను
ఆ తినద్దు కానీ ఇగ వండింది తిన్న
ఎందుకంటే ఇప్పుడు హీట్ కి కొంచెము సాఫ్ట్ డ ఫుడ్ లాంటివి తీసుకోవాలి లైక్ చారు పప్పు లాంటివి తీసుకోవాలి
ఆ ఇదే ఇదే రెండో సార్ సెకండ్ టైమ్ ఇగ బంద చేస్న నేన్ కూడా
ఎందుకంటే మంకీ పాక్స్ చికెన్ పాక్స్ ఇట్లాంటివి వస్తాయ అన్నమాట ఇప్పుడు చికెన్ ఇట్లా ఎక్కువ తింటే ఎందుకంటే ఈ సమ్మర్ లో చికెన్ కూడా అంత క్వాలిటీగా ఉండదు ఫుడ్ కూడా
హ్మ్ సూత్తాను కొత్త వైరస్ వత్తాను కద
ఆ చూసావా అట్లా అందుకే అస్సలు తినొద్దు కొత్త అంటే వైరస్ లో వచ్చి ఏదన్నా ఇన్ఫెక్ట్ అవ్వాల్సి వస్తుంది కదా బాడీ అనవసరంగా మనం మనమే కొనుక్కున్నటైతది వ్యాధులన్నీ
అవునవును ఈ మధ్య నా లోపల కూడా హీట్ బాగా పెరిగి పింపుల్స్ అనే తనే
ఓ మై గాడ్ ఇంక చూసినావా సిమ్టమ్స్ స్టార్ట్ అయిన అన్నమాట
ఏదైనా క్రీమ్ లు వాడా అంటే ఏ క్రీమ్ లు వాడాలో తెలుత్తలేదు
ఏయ అస్సలు వాడొద్దు ఇంకా అస్సలు మా అంటే నార్మల్గా మనం హ్యాండ్ మేడ్ అంటే ఇప్పుడు ఇంట్లో ఉండే చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి కదా అంటే శనగపప్పు రుద్దుకోవడము అంటే శనగపిడి ఉంటది కదరా దా ని శనగపిండి పసుపు అంది కొంచెం పసుపు యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం కర్డెసుకొని ఫేస్ కి రుద్దుకో నేచురల్ గా నాచురల్ పిండి కదా కెమికల్స్ వాడితే స్కిన్ మొత్తం మొత్తం ఎలర్జీ లేసి అంత పాడైపోతది
ఇవో ఇంతకు ముందు వాయినోళ్ళు అంటారు. ఇట్లా క్రీమ్ రద్దుకుంటే ఏం కాదు మంచిగానే అయితదని
అయేవ్ వద్దురా ఆ ఎందుకంటే, అవి ఎ ఎప్పుడ్ ఎప్పుడు నుంచో స్టోర్ చేసిన ప్రోడక్ట్స్ యూజ్ చేసి ఆ వాడుతా ఉం అప్పుడు స్కిన్ ఎలర్జీస్ లాంటివి, వస్తే అనసరంగా ఎందుకు ఎప్పు పెద్ద పెద్దగా రీస్కీ తీస్ కోకు
సరే సరే
ఏమైనా శనగ అంటే నేచురల్గా మన ఇంట్లో హ్యాండ్ మేడ్ మనం చేతితో తయారు చేసుకున్నవి ఆ శనగప పిండిని అంటే పప్పు తెచ్చుకొని కొంచెం ఎండ పెట్టి అది పట్టించి దాంట్లో కొంచెం పసుపు వేసుకొని ఆ పెరుగు కలుపుకొని మంచిగా ఫేస్ క్యాప్లో వేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ తీసుకొని తర్వాత ఆ ఫేస్ వాష్ చేసుకో
హు మ్మ్ ఇంకా గీ ఆలువేర ఏదో రుద్ ద్దుక్కోమంటారు హ్
అది కూడా బెటరేరా న్యాచురల్ తెలుసా అది కూడా
కాదు కాదు జిగురు జిగురు ఉంటది అంతా
అయినా పర్లేదురా ఎందుకంటే, జిగురు జిగురు ఉన్నా కూడా అది సాఫ్ట్ అనమాట, సాఫ్ట్ స్కిన్ క అప్లై చేస్తే దాని సెన్సిటివ్ సెల్స్ తోటి స్కిన్ మొత్తం స్మూత్ చేస్తది. పింపుల్స్ అన్నిటిని బయటికి తీసేస్తది.
ఏమో ఒసారి ట్రై చేయ్యలా కాన్ నాకే భయమైతంది. అది జూత్తే జిగురు జిగురు అంత
మ్మ్ ఏం పర్లేదురా ఏం కాదు. నువ్వు రుద్దుకో నేను కాకపోతే, ఎట్లా ఎట్లా నీకు అప్లై చేసుకోవాల అన్నది. నీకు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు హెల్ప్ చేస్తా.
హు మ్మ్ సరే అక్క
ఇంతకు ముందుకు నువ్వు ఎప్పుడన్నా ఇలాంటివి ట్రై చేసినావ్ అంటే ఎప్పుడు ట్రై చేయలేద ఎంతముందికి కేవ్వరు మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ వాళ్ళ తోటి
అంత ముందుకు అప్పుడు రుద్దెప్పుడు నార్మల్ అ వెటమ్ ఉన్డా
హు మ్మ్ ఉ ఉ అది నువ్వు అంత తొందరగా రుద్దకుండా ఉండాల్సిందిరా, చిన్న చిన్న పింపుల్స్ అయినాయి అప్పుడు
ఆ
ఇది వరకయైనయా
అయినయి అప్పుడు చిన్న లైట్ ఉండే అప్పుడు ఉతుక్కుంటే అప్పుడు కవర్ అయింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ అవుతాన అయ
అయే వద్దు వద్దు ఆ అస్సలే నువ్వు ఆ పని చేయకు కెమికల్స్ అస్సలు యూజ్ చేయకు
హ్మ్ ఈ అయి కూడా బంద్ చేయాలంటావ్
అది కూడా బంద్ చేయాలి నార్మల్ గా లేకపోతే ఇది ఉంటది చూసినావా ఇప్పుడు
ఏంటిది ఉన్నది
అరటి పండుని దాన్ని తొక్కలు తీసి దంచుకొని ఫేస్కి అప్లై చేసుకో
ఛీ ఛీ అరటి తోక్క లా
ఆ ఫు అది ఆరటి పండు కాదురా తొక్కలు ఉంటాయి చూడు
తొక్కలని నా ది కూడా
ఆ ఆ తొక్కలనే దంచి మెత్తగా గుజ్జులాగా వేసుకొని ఫేస్ కి అప్లై చేసుకో ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకో బాగుంటది.
దీనికన్నా ఆలవేరా బెటర్ అనుకుంటా
అర్థం కాలే
దీనికాన్న ఆలువేర బెటర్ అనుకుంటా
అలోవేర అయినా పర్లేదు ఇదయినా పర్లేదు అంటే ఇది కూడా ఆ మంచిదే కదురా అంటే ఇప్పుడు మన చెట్ల నుంచి నేచురల్గా వచ్చా నీకు తెలి తెలుసా మా ఇంటి దగ్గరా పెద్ద అరటి చెట్లు ఉన్నాయి
అవునా
హు ఇది అంటే నువ్వు అప్పుడు చూసినావు కదా చాలా రోజులు అయితుంది చూడక నీకు తెలివదు కావచ్చు ఈ మధ్యలో రావచ్చు కదార మా ఇంటికి
ఓత్త
ఆ వస్తా వస్తా అంటావు ఎప్పుడు రానే రావు ఏ ఏప్పుడు వస్తవురా ఇగా మా ఇంటికి
ఓత్త ఒక టూ డేస్ లో అక్క ల్లు డింటికి వచ్చాగా ఇక టూ డేస్ లో అయితే ఈ అక్కఒళ్ళింటికానించి బయలుదేరి అడికొత్తా ఆడికి వచ్చినప్పుడు దీనికి ఆల్వేరా ర రుద్దాలా అరటి పండు రుద్దాలా చెట్టు ఉంది అన్నావ్ చెట్టు చూడాలా అన్ని ట్రై చేద్దాం.
చేయాలి
అన్నింటి లేదో కూడా ట్రై అయ్యాలమ్ మ అని ట్రై చేస్తే ఫేస్ మల్లా ఉబ్బిందంటే
ఏ
కష్టాలు ఒత్తయి
ఏం కాదులే ఈ సరి మళ్ళీ అందులో ఒకటి మేము అరటి చెట్లని చాలా ఇంట్లోనే పెంచుకుంటాం కదా అసలు కెమికల్ ఫుడ్ లాంటివి ఏదియ్యాం తెలుసా దానికి
అయ్యే పేరుగుతాయి నేచరల్ గా
ఆ బయట పౌడర్స్ యూస్ చెయ్యం మేము
హు హు అంటే అవి పాండుగానికి ఎంత ఎంత సేపు పడ్తది
ఉ అంటే నార్మల్గా బయట వాళ్ళేమో అవి కోసేసినాక వన్ టూ డేస్ లో పండాలని పౌడర్ లాంటివి చల్లువుతారు మనకంత అవసరం రం లేదు కదా మనకు అవి నచ్చినప్పుడు మనం తినాలనుకున్నప్పుడే అవి పండినంకనే తింటాం మన ఇంట్లో చెట్లు కదా
అంతే అంతే
కాకపోతే ఆ తెంపినంక టెన్ ఫిఫ్టీన్ డేస్కి మంచిగ పండ్లు అవుతాయి
టెన్ ఫిఫ్టీన్ డేస్ టైం పడతాదంట వాటికి
హ్మ్ మంచిగా మంచి టైం అప్పుడే తెంపేస్తాం ఎందుకంటే రిస్కీ కావద్దు మళ్ళా అనవసరం గానీ ఆ ఎందుకంటే ఇప్పుడు బయట మ్య ఎట్లా ఎట్లా తీసుకొస్తారో చిన్న చిన్న కాయలను కోసి కూడ బలవంతంగా పండించి తీసుకొ కొస్తరు మనకి ఎందుకు ఇగ మన దగ్గరనే ఉన్న చెట్లు కాబట్టి మంచిగ వాటికయి అవే పండేదాకా ఉంచుకొని తినేస్తాం ఈసారి వచ్చినప్పుడు ఆ
పిల్లలు ఎట్లున్నారు
బానే ఉన్నారా ఆడుకుంటున్నారు గాని అంటే ఈరోజు మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికెల్లిరు మొన్న
ఎన్ని రోజులయింది పోయి
టూ డేస్ అయితుంది
తర మరి పడ అంతల
వస్తారు వస్తారు పామ్ నా తీసుకొస్తా ఆ రేపు మార్నింగ్ ఎళ్ళి తీసుకొస్తా
వాళ్లని తీసుకొత్త నేనుకుడోత్త
ఆ ఆ తీసుకొస్తలే నీకోసం అయినా పోయి
ఉం తీసుకరావాల తీసుకొత్తే ఎంత అల్లరి చెత్తారో చూడాలి కొద్దిగాంటే ఏమన్నా చేంజ్ అయ్యిర్ర లే అట్లే ఉన్నారో చూడాలి